ఆ సం హల్ ఏండస్తు నాక్క
ఏమి లేదు మేమిేస్తున్నారా
ఏం లెదు తన్నావా
తిన్న తిన్న వార
ఆ తిన్నక్క ఎంత సేపే
ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్న వ్
ఎంపి సి
పప్పు టామాట ఎంపిసయా మా కాలేజనా పోయేది
ఆ మి కలె జ్కె పొతను ఎ ఊరి దాంటో ఏమంటారండి లందరు ఇట్లు అంటనే యిక్కెన్న పోయిన
మంచిగా ఐస్ చేస్తారు ఫస్ట్ చేసినాంక ఇక అప్పుడు వెళ్తారు ఇక వాని గురించి
అదే ఇప్పుడైతే బానే ఉంటా ఫోన్ చేస్తాండు
చేస్తడు వాన అవసరం కాబట్టి చేస్తడు ఇప్పుడు
హు హుమ్ వసె వన్ నదే పోతాను
లేక్పో తె దగ్గరను ఉన్నాయి కదా పోనీకి హోమ్ సిక్ గుడ ఇతరో ఈయరో మికీగ
ఇయరా
పోయిన వాళ్ళకే ఇయలేదట మరి మరి మీ ఇత్తరో ఈయరో తెలవదిగా
ఏంగ తీ మీ అక్క ఖాళీయేనా ఫ్రీ బస్సేనే వత్తది తీయ్ టెన్షన్ పడకు
ఉ ఊ ఆమకూడా లే ఇగ ఫస్ట్ టైం పోతనాటల్కి ఒకసారి ఫిఫ్త్ ల పోయిన కని ఇగ అచ్చిన ఆమ
మీతోని ఏవరనా ఫ్రెండ్స్ ఉన్నరా వచ్చెటోలు
మెసేజ్ చేసుకున్నా
ఏం గాదు లే లైట్ ఫస్ట్ ఒక టెన్ డేస్క హలో
హలో హలో వినిపియ్యట్లే
తిను వినిపిస్తుందిరా నీకు ఇనిపియట్లే
ఆ వినబడతుంది ఇప్పుడు
టెన్ డేస్ ఏమో కష్టం ఉంటది తర్వాత సెట్ అయిపోతదిలే నువ్వే ఆ ఓ ఏం గాదు ఫోన్స్ ఇత్తరు ఫస్ట్ ఆఆ ఫోన్స్ అంటే రో రాట్లేం రా కాపోతే నువ్వున్నావు కదా నేను జూన్కి వస్తే అమ్మా చూసినవ ఇక్కనే అర్ధం కావాలి నీకు ఇగ
చెప్పిండు అట్లనే వత్ అక్క కూడా వత్తది మీ ఊరే కదా అని చెప్పిండు
అన్నవద్దలే ఆయన నన్ను రమ్మని చెప్ పోబట్టి మినిమం వన్ మంత్ అ వన్ మంత్ వన్ ఇయర్ అవుతంది వన్ ఇయర్ నుంచి నేను రాననే చెప్తన ఆయనకి
నీ పేరే చెప్పిండు మకు
ఊ అర్థమైంద ఆయన గురించి ఇప్పుడే
ఆ
ఇగో ఏం గాదు గని ఫస్ట్ భయపడకు ఫోన్ ఇత్తారు ఇయమంటే ఇస్తరు
ఊ
మాట్లాడు డాడ్తో ఒక రోజు అప్పించి ఒక రోజు ఇస్తారేమో ఫస్ట్ తర్వాత అయితే వన్ వీక్ ఒకసారి ఇస్తరు
గిడి ఓ ఏమైనా అసలు
కాపోతే నేను ఓకేలా నాకు కాలేజ్ స్టార్ట్ అయి తే కాలేజ్ స్టార్ట్ అయితే వస్త తియ్ మీ దగ్గరికి నువ్వు ఇంకెవరు ఉన్నారు మనూరోలు
మన ఊర్నించి నేను ఒక దానే
అంతేనా మీ ఫ్రెండ్ ఉంటదిగా ఇక్కడ ముస్లిం ఆమె ఆమె రావట్లే
రాట్లే అమ గౌట్ కాలేజ్ పోతాదంట
ఇంకొకామ ఉంటదిగా వాళ్ళ గల్లికి
ఆమె వేరే కాలజ్ ఆమె కూడా గౌట్కే ఓతాంది వేరే సైడ్
సర్ లే ఒకవేళ కాలేజ్ స్టార్ట్ అయితే ఆ వ్రాట్నే ఏతారు లాస్ట్కీ హ్యాండ్ ఇంతరు.
ఉమ్ లాస్ట్
ఉహ్మ్ నేను మొన్నడి దాకా కాలే నుండే పోయిన్రా కాలేజ్ ముందు నుంచే పోయినా. హా ఆ
దగ్గర నేనా మీ మీ కాలేజ్ మా కాలేజ్ దగ్గరే గా
చానా దగ్గరా ఒక మూడు నాలుగు అడుగులు ఏతే వాతది అంతే కనిపిత్తాది. మా కాలేజీ నుంచి మిమ్మల్ని చూత్తే కనిపిత్తాది. నీ పేరు ఏం పేరు ఎప్
స్లాటిగ్
ఓకే ఓకే నీ పేరు తెలుసు గాని ఐఇటియా నువ్వు తీసుకునేద్
ఆ ఏటి తీసుకుంటానో చెప్తారో ఎపరో
ఏ చెప్తరు ఐఐటి అన్ని చెప్తారు దాంట్లా
క్లాసులు ఎప్తారో ఎప్పుడో అంట
చెప్తార్ జేప్తారు ఐఐటి ఏప్తారులే గాని ఐపీ తక్కువ ఏప్తారు. నీకు హుహ్
ఐపి
దో వత్తది వారానికి రెండు మూడు సార్లు వచ్చి చూసపోతా
ఆ సరే
ఉ ఏసియా నన్ ఏసియా
ఎస్టీ
ఆ ఆ ఏసీయేనా సరే వస్ వస్తాతియ్ ఎండెన్ష్ మీక్ మేము మీ కాలేజ్ నుండి ముందు నుంచే పోవాలి మా కాలేజ్కీ ఆ అప్పుడు బయట అస్సలు ఉండా, నేను రోజు బోయేది గాని, నాక్ అడా ఎవ్వరు తెలువదు గదా మీవోళ్ళు. అంత ముందు కంటే ఆ నేను కూడా హాస్టలే, కానీ నాది ప్రైవేట్ హాస్టల్.
హుహ్ అట్లైతే కొంచెం బయటికి రావచ్చు. కాలేజి వోనికి.
ఆఆ ఆ హు్ ఏమంటాడు మీ మమ్మీ డాడీ మరి కాలేజీ గురించి
హుహ్
హేవెన్ తో ఏడస్తాలే
గంతే ఆయనా అట్నే ఎప్తాడు
హుహ్
కానీ మంచి అదువుకోరా ఐఐటి అంటే మంచిగా చదువుకుంటే ఫ్యూచర్ ఉంటది నీకు
ఆహ్ అది ఉడా
ముమ్ మీవే ఇల్లు మీద రంది బెట్టుకొని మంచి సదివేటోలమే ఆగమైనం ఇల్లుల మీద ఇరాందు బెట్టుకోయ్
టికెదా
ఆ గోరంగా ఏడ్సేది నేనైతే అమ్మో
ఉమ్ ఫస్ట్ టైం బడంగ కాబట్టి అట్లనే అనిపిత్తే కావచ్చు నాకు ఎట్లుంటదో అసలు
ఏం కాదు ఉండగలుగుతావ్. ఎప్పుడ్లేవా మమ్మీ వాల్లని ఇడ్షిపెట్టి
ఒక్కసారి ఫిఫ్త్ లో పోయినా ఒక ఒక టూ డేస్ ఉన్నా నేను ఉండను అని ఏడ్చిన ఎప్పుడ్లేను మ్యాక్స్ ఎయిత్ లో పోయి న ఓ ఏయిట్ డేస్ ఉన్నా.
గంతే అలవాటు అయ్యే వరికి ఎంత బాగా బాగా ఏడుపుఏడుపొత్తది తర్వాత సెట్ అయిపోతాం ఫ్రెండ్స్ తోనే ఉండాలి మెయిన్ గా వాళ్తోని ఉంటే కొంచెం నవ్వుకుంటూ ఉంటాం కాబట్టి మమ్మి వాళ్ళని మర్చిపోతాం.
ఉమ్ ఒక్క రూమ్ లో ఎంత మంది దాకుంట్రు.
మీరు ఏసీ కదా?
ఆ
ఏసీ అయితే రూమ్స్ బట్టి ఉన్నాయ్ రా ఒకవేళ పైన వేషిర్రు అనుకో ఒక రూమ్ లో త్రీ ఫోర్ మెంబర్స్ కింద అయితే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అట్లా రూమ్ ని బట్టి ఉంటదిగా. ఎంతటా ఏసికి ఎంత అడిగిండు.
సెవెంటీ
ఆ ఏసి కి ఎంతడి ఆ ఎం
నువ్వు నువ్వు జాయిన్ జేసినాను కొని ఒక టెన్ థౌసండ్ తగ్గిస్తా అన్నాడు.
ఆ
ఫ్రెండ్స్ వాళ్ళకి జెప్తున్నా ఈ కాలేజ్ కి రాండి అని అయితే నీకు తగ్గిత్తా అన్నాడు.
వెట్నే అంటార్ర తగ్గీయడు అంతే. తగ్గి చెప్పుడే త తగ్గించ్చేంత చెప్పు చెప్తాడు. గంతే ఇగా అటొ యటో కొంచెం తగ్గిత్తాడు అంతే ఆయన తగ్గిచ్చేదే ఏమి ఉండదు అందరు తీసుకున్నట్టే మనకు తీసుకుంటాడు. మమ్ములను కూడా గట్నే నమ్మిచ్చి చేశాడు.
నా గలవట్ ఉందు నిన్ను అస మంచిగా చుసుకుంటా అది ఇది అని చెప్పిండు.
గదే అదే మాయ మాటలు మంచిగా చెప్తాడు నవ్వి
లైలాకులు ఆ
ఆ ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ బాగుంది రా ఇట్లాంటి మస్తు మందిని ముంచ్చిడాయనే నన్నే ముంచిండ్ తెల్సా డబ్ల విషయమ్లా ఇగ నిన్ను జల్
మీరు గుడానా?
ఆ నన్నయితే డబ్ల విషయంలా గోరంగా ముంచిండు.
ఉమ్ ఆయన పైసలకాడ ఆగడంట అసలే
ఆగడు పైసలు కాడ ఆగడు ఒకవేళ మా మనకు ఇయాల్సింది ఉంటే సప్పుడు చెయ్యడు. నేనైతే దాదాపు ఒక ఆ అవును దాదాపు ఒక సిక్స్ థౌసండ్ లాస్ అయిన ఆయన వల్ల
వామ్మో ఎందుకు అట్లుఊకోవాలి మరి అడగవచ్చు.
ఇగ మన సార్ మంచి ఒకసారి ఫ ఫస్ట్ ఇయ్యాడు ఒకవేళ మనకి మనకి ఇజ్జద్ అనిపిత్తది ఊకూక అడగాలం
తాడి చెప్పి ఉన్నసారు కాబట్టి
హ్మ్మ్
అట్లానే చేతడు మస్తు పీసోడు ఉన్నట్టు ఉన్నడు
పీసోడే ఫస్ట్ ఉబ్బితడ్రా ఒక బిర్యానీ ప్యాకెటో ఏదో ఒకటి ఇప్పిత్తడు వామో వీడు మంచోడు కాదు అని మనం మునిగిపోతాం గంతే ఇగ
అవును ఒకరు ఊరికొచ్చిండు ఇక్కడికి ఒచ్చి అడ్మిషన్ల కోసం అని తిప్పిండు
ఆ తంస్సపో ఏదో పోపిత్తడు
ఫిఫ్టీ రూపీస్ పట్టుకొచ్చుండే ఎంత పీసోడురా దేవుడా అనుకున్నం
అ ఇగ అదే ఏదోటి పోపిత్తడు చక్కగా నానబెడతడు ఇగ అంతే
ఆ ఫిఫ్టీ రూపీస్ది కూడా పోయి అక్కడ బేరం ఆడతాండు అసలు అయన ఏం మనిషో ఏమో
ఆగే తెల్తుదాగే నీకు ముందు ముందు హ్మ్ సరేరా మరి
హ్మ్
భాయ్ జాగ్రత్త పోయేముందు ఆ ఆ సరే